హలో హలో
లో
హలో
ఒక విషయం అడగాలనిపించింది మనం చిన్నప్పుడు చూసే కళలు నిజం నిజ జీవితంలో ఎంతవరకు నెరవేర్చుతాయి
అది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రా అనిపించింది ఏంటంటే కళలు నెరవేరాలంటే మనం ఎంత కష్టపడుతున్నాం అన్నది ముఖ్యం
అవును కాని చాలా సార్లు మనం ఒకటి అనుకుంటే అనుకుంటాం కానీ జీవితంలో ఇంకోలా తీసుకెళ్తుంది కదా
అది నిజమే జీవితం ఎప్పుడు మన ప్లాన్ ప్రకారం జరగదు కానీ మనం అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి
అంటే కళలు మార్చుకోవాలా
కళలు మార్చుకోవడం కాదు వాటిని అచీవ్ చేయడానికి మార్గం మార్చుకోవాలి
నైస్ పాయింట్ కానీ కొందరు చాలా పెద్ద డ్రీమ్స్ పెట్ ట్టుకుంటారు కదా అవి రియలిస్టిక్ కాకపోతే
డ్రీమ్స్ పెద్దగా ఉండడం తప్పు కాదు కానీ వాటిని చిన్న చిన్న గోల్స్ గా బ్రేక్ చేయాలి
అంటే స్టెప్ బై స్టెప్ అప్రోచ్ కదా
ఎగ్జాక్ట్లీ ఒకసారి అన్ని అచీవ్ చెయ్యాలని ప్రయత్నిస్తే ఫ్రస్టేషన్ వస్తుంది
అది నిజం నేను కూడా ఒకప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను కానీ రియాలిటీ చూసాక కొంచెం డిసప్పాయింట్ అయ్యా
అది కామన్ రా అందరూ ఆ ఫేస్లో వెళ్తారు కానీ అదే మనకి లెసన్స్ నేర్ నేర్పుతుంది
అంటే ఫెయిల్యూర్ కూడా అవసరమా
డెఫినెట్లీ ఫెల్యూర్ లేకుండా సక్సెస్ వాల్యూ తెలీదు
నిజమే కానీ కొన్నిసార్లు కంపేర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇతరులతో
అది బిగ్గెస్ట్ మిస్టేక్ ప్రతి ఒక్కర్ని జర్నీ వేరు
మటివేషన్ ఎలా మెయింటైన్ చెయ్యాలి
సింపుల్ నీ గోల్ గుర్తుపెట్టుకో ఎందుకు స్టార్ట్ చేసావో ఆలోచించు
అది మంచి ఐడియా కానీ డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి
అందుకే డిసిప్లిన్ ముఖ్యం మోటివేషన్ టెంపరీ డిసిప్లైన్ పర్మనెంట్
డైలాగ్ సూపర్
హా కానీ నిజం ప్రతిరోజు కొంచెం ఎఫర్ట్ పెడితే పెద్ద చేంజ్ వస్తుంది
అంటే కన్ టిస్ అంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ కదా
యస్ కన్సిస్టెన్సీ ఈస్ ది కీ
సరే ఒక లాస్ట్ క్వశ్చన్ నువ్వు నీ డ్రీమ్స్ అచీవ్ అవుతుందని నమ్ముతున్నావా
హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను ఎందుకంటే నేను ట్రై చేస్తూనే ఉన్నాను
నైస్ రా నాకు కూడా ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చినట్టు అన్పిస్తుంది
అదే కావాలి మన మీద మన మీద మనకి నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలం
ఈ కన్వర్సేషన్ చాలా హెల్ప్ గా ఉంటుంది
ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నప్పుడు మోటివేషన్ ఈజీ అవుతుంది
ట్రూ ఇక నున్ చి మనిద్దరం గోల్ సెట్ చేసుకొని కలిసి వర్క్ చేద్దాం
డిల్
ఆ నిజమే అలా అయితే స్కూల్ లేదో ఆఫీస్ కి వెళ్లాల్సిన పని ఉండదు కదా
అవును కాని పండుగల విలువకు కూడా తగ్గిపోతుంది ఎప్పుడు అ ఉంటే అంత
వన్ మనిట్ ఆగురా వన్ మనిట్ ఆగురా మనం గోల్స్ గురించి మాట్లాడడం కదా కానీ సం టైమ్స్ ఫియర్ కూడా అడ్డుకుంటుంది కదా
అవున్రా ఫియర్ అనేది చాలా పవర్ఫుల్ కానీ అది మన మైండ్ లోనే ఉంటుంది ఎక్కువ
నిజమే నేను చాలాసార్లు ట్రై చేయ ట్రై చేయకుండా ముందు నుంచి వద్దు అనుకుంటాను
అది సెల్ఫ్ డౌట్ మనమే మనల్ని ఆపుకుంటాం
అయితే దాన్ని ఎలా ఓవర్కమ్ చెయ్యాలి
ఫస్ట్ చిన్న చిన్న రిస్క్ తీసుకోవాలి ఒక్కసారి కాన్ఫిడెన్స్ వస్తే ఫియర్ తగ్గిపోతూ ఉంది
హా అంటే ప్రాక్టీస్ తోనే కదా
గ్జాక్ట్లీ ప్రాక్టీస్ ప్లస్ పేషన్స్ ఉండాలి
సరే కానీ ఒక డౌట్ మన డ్రీమ్స్ కోసం సాక్రిఫైసెస్ చెయ్యాల్ సిందేనా
ప్లస్ కొంతవరకు తప్పదు టైమ్ కంఫర్ట్ సమ్టైమ్స్ రిలేషన్షిప్స్ కూడా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది
అది కాస్త టఫ్ అనిపిస్తుంది
టఫ్ఫే కానీ వర్త్ ఉంటుంది చివరికి నువ్వు అచీవ్ చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది
అవును కానీ బ్యాలెన్స్ కూడా ఇంపార్టెంట్ కదా
చాలా ఇంపార్టెంట్ లైఫ్లో వర్క్ ఫ్యామిలీ హెల్త్ అన్నీ బ్యాలెన్స్ ఉండాలి
హెల్త్ గురించి చెప్పావు నిజంగా మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నామనిపిస్తుంది.
అది బిగ్గెస్ట్ మిస్టేక్ హెల్త్ లేకపోతే ఏ డ్రీమ్ కూడా ఎంజాయ్ చేయలేము!
కరెక్టే ఇక నుంచి డైలీ వర్కౌట్ స్టార్ట్ చేస్తా
గుడ్ డెసిషన్ చిన్నగా మొదలుపెట్టు కన్సిస్టెన్సీ మెయింటైన్ చెయ్
సరే కోచ్ గారు
ఇంకా ఒక విషయం సోషల్ మీడియా కూడా మనపై ఎఫెక్ట్ చూపుతోంది
అది నిజం ఇతరుల లైఫ్ చూసి మన లైఫ్ బోరింగ్ అనిపిస్తుంది
ఎగ్జాక్ట్లీ కానీ వాళ్ళు చూపేది హైలైట్స్ మాత్రమే స్ట్రగుల్స్ కాదు
అంటే కంపారిజన్ అవ్ అవాయిడ్ చెయ్యాలి కదా
అబ్సల్యూట్లీ నీ జర్నీ మీద ఫోకస్ పెట్టు
నీతో మాట్లాడితే క్లారిటీ వస్తుందిరా
థ్యాంక్స్ రా కానీ నువ్ నువ్వే ఆన్సర్ కనుక్కుంటున్నావ్
హ ఒక నిమి ఒక విషయం అర్థమైంది సక్సెస్ అంటే ఒక రోజులో వచ్చే విషయం కాదు!
ఎస్ అది ప్రాసెస్ డైలీ హ్యాబిట్స్ క్రియేట్ చేస్తాయి
అంటే డిసిప్లెయిన్ పేషెన్సీ కన్సిస్టెన్సీ ఇవే మెయిన్ కదా
ఇవి అంటే డ్రీమ్స్ రియాలిటీ అవుతాయి
మ్మ్ మనం ఫ్యూచర్ లో ఎక్కడంటామో ఊహిం ఊహించుకుంటున్నావా
అవున్రా నేను ఇమాజిన్ చేసుకుంటాను మనం సెటిల్ అయ్యి హ్యాపీగా ఉంటాం.
నైస్ ఆ రోజు త్వరగా రావాలి
రావాలి అంటే మనం ఇప్పుడే వర్క్ చేయాలి
డీల్ ఒక ప్రొపాస్కేషన్ లేదు
థ్యాంక్స్ రా ఈరోజు కన్వర్జేషన్ లైఫ్ చేంజింగ్ అనిపిస్తుంది
హ్యాపీ టు హియర్ దట్ మనం ఇలా రెగ్యులర్ గా మాట్లాడుకుంటే ఇంకా గ్రో అవుతాం
షోర్ ఇంక నుంచి వీక్లీ ఒకసారి మీట్ అయి డిస్కస్ చేద్దాం
కెడండ
డైలీ యోగా చేస్తున్నావా నువ్వు
యా చేస్తున్నాను రీసెంట్ గానే స్టార్ట్ చేశాను
అవునా ఏమేం చేస్తున్నావ్
సూర్య నమస్కారాలు చేసిన
అవును ఆక్చుల్లీ డైలీ సూర్య నమస్ కారల్ మినిమమ్ టెన్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది మనకి
య్యా ఉండదు కొంచెం రిలీఫ్ ఉంటుంది బాడీ కూడా కొంచెం ఫ్లెక్సిబుల్ గా
ఆ అవును యాక్చువల్లీ ఇంకా గర్ల్స్ కి చాలా బెటర్ ఉంటది సూర్య నమస్కారం చూస్త్ ఆ అవన్నీ హెల్ప్ఫుల్ అవు అది బ్యాలెన్స్ అవుతాయి హార్మోన్స్ అన్నీ
ఊ
ఇంకడ్ యా నేను కూడా డైలీ చేస్తున్నాను వర్కౌట్స్
వ కో వచ్చస్న ఓకే
మ్మ్
వర్కౌట్స్ తో పాటు డైట్ సంథింగ్
డైట్ కూడా చేస్తున్నాను, కొంచెమే రైస్ తీసుకుంటున్నాను ఎక్కువ ఫైబర్ ఇంటేక్ తీసుకుంటాను. కానీ మనకెక్కువ ఆయిలీ ఫుడ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తాది
కాన్సంట్రేషన్
ఆ సో కొంచం తగ్గిస్తూ ఒస్తున్నాను అన్మాట నువ్వు కూడా అలానే ట్రై చేయు
యా నేన్ గుడా బ్యాలెన్స్డ్ మీల్ కోసం ట్రై జేస్తున్న
హుమ్ ఇంకా నువ్వేం చేస్తున్నావ్ వా వర్క్ ప్రోగ్రెస్ ఎంత వరకు ఒచ్చింది
వర్క్ ప్రోగ్రెస్ కంటిన్యూ ఐతుంది లైక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్తున్నా
ఓకే ఇంటర్వ్యూ అటెండ్ అయేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి అప్పుడే మనకి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఒస్తాయి
య్యా ఔను
ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ్ తీస్కోవాలి
యా కొంచం వర్కౌట్ చేస్నప్పుడు ప్రోటీన్ ఇంటెక్ ఎక్కువ తీస్కుని కార్బోహైడ్రేట్ త
తగ్గిస్తే అప్పుడు బ్యాలెన్స్ ఐపోతుంది
ఉమ్ బాడీ ఫిట్గా ఉంచుకోవాలి ఇప్పుడు ఉండే జనరేషన్
అదె
ఆ
ఒకె రమ్మల్లి బాయ్
ఏమంటున్నావ్ అర్థం అవలేదు
ఓకేనే మళ్ళీ మాట్లాట బాయని
ఓకే బాయ్